హలో
ఆ ఏం చేస్తున్నావ్
నేనా ఏం లేదు కాలేజ్ నుంచి వచ్చి
ఆ
అన్నం తిని ఊరికే ఫోన్ గెలుకుతున్నా
సరిపోయింది
నువ్వు ఎం
తీ ఏం లేదు పొల్లం కెళ్ళింటి పొద్దున కూలీ వాళ్ళు వచ్చారు కలుపు తీస్తున్నారు వాటర్ అయిపోయిన అంటే వాటర్ ఇచ్చి జస్ట్ ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చి నీకు కాల్ చేసిన
ఉహుమ్
ఉమ్ తింటివి అప్పుడే
ఆ పన్నెండుకే వస్తామా పన్నెండున్నర ఒక గంటకు తినేసి
ఎమ్ సిస్ ఉన్నాయి ఫ్రిజ్ లోనా
అన్నం సాంబార్ మజ్జిగ ఒక చట్నీ
ఉహుమ్ పొద్దున
పొద్దున నూడిల్స్
ఓహో కా స్నాక్స్ ఐటమ్ పొద్దున టిఫిన్గా పెట్టుంటారే
ఆమ్
మహానుభావులు ఎవరో
నేను అన్నము రెండు ఉడుకుపెట్టిన గుడ్లు కుకుంబరు సాంబార్
ఉహుమ్ సరిపోయింది గుడ్లు
ఆమ్
ఇది ఏదో మర్చిపోయిన్నాడే పొద్దు దాన్ని కట్లేస్ ఉంటున్నం
ఆరు ఐదున్నరకె లేశిన
ఆ ఈరోజు దాస్క్స్
మా ఫ్రెండ్ ఒక పిల్ల తిరుగుతుండే రూమ్ లో ఇంక నా చేసే కాలే
ఎందుకు తిరుగుతుండా
ఆపిల్ స్నానం చేసేకి రెడీ అయి తిరుగుతున్నాగా అప్పుడే
ఓహో ఏమి ఇంటర్వ్యూందా ఏమన్నా
లేదు తలస్నానమని
ఉ
జల్ద లేష్నరు
సరస్ సరే ఓకే ఈరోజు ఆన్ దగ్గర నువ్వు వర్కఅవుట్స్ ఏమి చేయలేదను
ఉ
అయిపోయానా ఈరోజు కాలేజు
పన్నెంటికే అయిపోయింది అంటీ
అది కాదు రేపుకూడుంది కదా
రేపా ఉంది
రేపు ఒకటే లాస్ట్ మళ్ళీ నెక్స్ట్ మండే
ఉ
సరిపోయింది పోవాల ఈరోజు ఈవినింగ్ వాకింగ్కి
పోవాలా
కన్ఫార్మ్
దా
అట్లేం కాదు వన్ వీక్ నుంచి చెప్తున్నావు పోవాల పోవాలని ఇంతవరకు పోలేదు
దానికి ముందు పొయింటి తప్పుకోకుండాట్టుగా
సరిపోయా కానీ గ్యాప్ వచ్చింది కదా టెన్ డేస్ ఏమో
ఉ
ఇప్పుడు ఎన్ని స్టెప్స్ అయిపోయినయ్ ఈ రోజు
ఇప్పుడు తినిని తర్వాత కూడ కొంచప్ పైకికిందికి పోయిసోస్సి
హ హ స్టెప్స్ మీద్ తిరిగితివా
ఆహా కారిడార్ లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్
ఓకే ఓకే మరి అప్పుడు ఫోన్ చేయచ్చా కదిలే
అంటే అప్పుడు అమ్మతో అమ్మకి స్కూల్కి పోయింది అమ్మ బాక్స్ తీసుకుపోలేదు లక్కీ వాళ్ళ ఫోన్ చేస్తే వాళ్ళు బిజీ ఉన్ననని మా అమ్మ ఆర్డర్ పెట్టు అది పెట్టు ఇది పెట్టు అంటున్న
ఏ మాడర్ పెడుతువి
కాజు రైస్
ఎక్కడికి ఎక్కడా
అమ్మ స్కూల్కి
ఇక్కడ ఏముందండి జొమాటో స్విగ్గీ ఉన్నాయా
మా ఊర్లో ఉన్నాయి
ఉన్నయ గుంత కల్లో
ఆ
నేను లేవనుకున్నా ఎన్ని రోజులు సీరియస్లీ
అంటే ఏం పల్లెటూరు అనుకుంటివ
మా దగ్గర లేవు కదా మీ దగ్గర ఉన్నాయి మా దగ్గరే లేకుంటే మీ దగ్గర ఎట్లుంటాయని చెప్పేసి ఎక్స్పెక్ట్
ఏ మీ ఊర్లో లేవ
లేవు మా దగ్గర అంటే ఓపెన్ చేసిండ్రి కానీ సక్సెస్ అవ్వట్లేదు టౌన్ లోనే లేవు మళ్ళీ నేను డిగ్రీ లో ఉన్నప్పుడు అంటే లైక్ టూ థౌజండ్ నైన్టీన్ లో స్టార్ట్ చేసిండ ర అప్పుడు మేము ఆర్డర్ కూడ చేసు ఆ అప్పుడు మేము ఆర్డర్ పెట్టుకుంటంటే కాలేజ్కి మా కాలేజ్కి
ఉహు కాలేజ్కే
కాలేజ్కి ఆర్డర్ కాలేజీలోకి ఎంట్రీ ఉంటుండలేదు బయటకి గేట్ కట్టుక వచ్చి ఇచ్చిపోతుండే వాడికి లాస్ వచ్చింది అనుకుంటా ఎగ్జాక్ట్లీ వన్ మంత్కే తీసేసాడు స్విగ్గి
ఆహా
హు అదే కదా ఉంటంది చేసినాడు మళ్ళీ ఇప్పుడు కొత్తగ ఇవి దాని పేరు ఏంపెరు ర్యపిడో స్టార్ట్ చేసినాడు అ కానీ యూజియం లేదు స్టార్ట్ చేసినకు తెలిసి మరి ఫ్రీ రైడ్స్ అని ఇడి తెలుసా ఫస్ట్ రైడ్ ఫ్రీ అని మన మా దగ్గర ఉండేది మొత్తం మా టౌన్ లో ఉండేది కష్టజీవులు నుంచి వచ్చేళ్ళ పెద్దవల్లే ఎక్కువ ఉంటారు సోళ్ళు నడిచ పోతం గానీ డబ్బులు మాత్రం ఖర్చు చేయ్యమంటారు
ఒకే
అంటే రూపాయి రూపాయి వ్యాల్యూ తెలిసినోళ్ళు
ఉ
ఎమర్జెన్సీలో కూడ ఎమర్జెన్సీ అయితే తప్ప నార్మల్గా అయితే నడుచకోతారు అట్కనగానే
హు
నీకు తెలుసా మ నాన్న వాళ్ళు వాళ్ళు చిన్ మా ఏజ్ లో ఉన్నప్పుడు నడిచిపోతుంటారంటే ఆధునికి అప్పుడు ఆటోలు కూడ లేవు ఏమీ లేవు దగ్గర మాకు టెన్ కిలోమీటర్స్ ఇటు నుంచి మా టౌను
ఉ
నడిచి వెళ్ళే వాళ్ళంట
మ్మ్
ఆ ఇంకేం చేయాలి మళ్ళీ ఇప్పుడు
లేదు వేరే సినిమా అప్పుడు ఓ రెండు వారాల నుంచి ఒక సినిమా చూస్తున్నాను అర్ధం పడుదుం అర్ధం పడుదుం చూస్తున్నాను
ఏ సినిమా
గాయపడిన సింహం
గాయపడిన సింహమా ఎవరిది
ఆ తరుణ్ భాస్కర్
ఆహా
నిఖిల్
మ్యాక్సిమమ్ తరుణ్ భాస్కర్ వైతే బాగుంటాయి కాం
ఉ
ఓకే దేనికి గురించి స్టోరి
అదే స్మగ్లింగ్ చేస్తుంటారు తరుణ్ భాస్కర్ యుఎస్ కి పోవాల కుంటాడు
ఆ
ఏమి యుఎస్ఎ ట్రంప్ అప్పుడు ఇండియన్స్ని అలో చేయలేదు చూడు
హ అవునవును
నేను వాళ్ళ గురు పంపించిన
ఆ
అట్లే వీడు వాపస్ వస్తాడు అందరి దగ్గర బిల్డప్ కొట్ంటాడు పోతున్నా పోతున్నా అని
ఓహో ఓకే ఓకే అన్నా అంటే అమెరికాకి పోయి అప్పుడస్తాడా
సో వాడి పైన కక్ష తీసుకోవాలా అని చూస్తరు
హ
అది ఎట్ తిరిగి తిరిగి తిరిగి స్మగ్లింగ్ గ్యాప్ అ కంటిన్యూ అయితది
ఆహా సరిపోయింది వల్తీ ఈ సినిమా చూసినవా నువు కోడా కీలా
ఆహా
క్రీడాకోళ సారీ రివర్స్ చెప్పిన
ఓహ
బ్రహ్మానందం ఉంటడు చూడు అందులో
పర్లదే
చూలేదా పిచ్చా కామెడీ మూవీ చూడు ఒకసారి చూడు నవ్వి నవ్వి సస్తావు క్రీడాకోలా
ఆ
ఉ మిమ్స్ బాగా చూ మిమ్స్ చూసింటే ఇన్స్టాలో నువ్వు మాక్సిమం నాకు తెలిసి
ఆ ఆ
నెమ్మదిగా
నాకు ఈ కాఫ్ తగ్గట్లేదు మెడికల్ షాప్ కు పోవాలా హాస్పిటల్కి పోవాలా అని చూస్తున్న
మెడిల్ షాప్కి వెళ్తే వాడు నువ్వు ఆల్రడీ యూజ్ చేసిన మెడిసేనే ఇస్తా ఇంతముందు మెడిసిన్ యూజ్ చేసినవు కదా ను ఓవో
అది వెట్టుకోఫ్ కని యూస్ చేసినా చీ డ్రై కాఫ్గాని యూజ్ చేసా ఇప్పుడు పెట్టు కదా
ఊ మళ్ళీ వెళ్ళి వెట్ కాఫ్ సిరప్ తెచ్చుకుంటావు ఒకటి
అదే పక్కనే హాస్పిటల్ కూడా ఉంది క్లినిక్ మేము
మనం కానీ నువ్వు ఫుల్ ఉందా నైట్ పడుకోవ లేదు నువ్వేమయిన తగ్గి తగ్గి
ఆ
అయితే ఒకసారి బెస్ట్ అండ్ ఆప్షన్ క్లినిక్ లో డాక్టర్ కన్సల్ట్ అవు ఓకె పోతే పయ ఎంత తీసుకుంటాడు ఓపికి వంద రండు రోజులు తీసుకుంటారు
ఉం
డాక్టర్ని కన్సల్ట్ అది బెస్ట్ చూడు వర్క్ ని ఆ
ఆ
ఊ చూడు ముందు ట్రై చెయ్
ఊ
వెళ్తావా ఈ రోజు ఈవినింగ్
ఊ ఆట్లా ఆట్లా వాకింగ్ పోదామని
సర్లే డాక్టర్ని కన్సల్ట్ అయి అట్ల వాకింగ్ పోయిరా అది ఎక్కువ తగ్గు ఉంటే ఇబ్బంది పడుతం ఇప్పుడు వాకింగ్ అవి ఇవి చేస్తున్నావ్ కదా మళ్ళీ డైట్ ఫాలో అవుతున్నావు
ఊ
సో ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందులో వచ్చి అక్కడ వెదర్ కూడా బాలేదు నువ్వు ఉండే ప్లేస్ లో వర్షాలు వర్షాలు వర్షాలు మన సూర్యుడిని ఎప్పుడు చూస్తావో ఏమో
ఆ
సూర్యుడు
ఒక పక్కన సూర్యుడు ఒక పక్కన వాన ఈరోజు
ఊ ఊ సరిపాయ ఊ పెద్ద సమస్య వచ్చింది అయితే
ఊ
కానీ కానీ ఏం చేస్తా ఇపుడు ఏం చేయలేం వెళ్ళిరా హాస్పిటల్ కి వెళ్ళిరా పోతే పయే డబ్బులు
ఊ
ఒకసారి నాన్న ఫోన్ చేసి చెప్పు హాస్పిటల్కి వెళ్తాని నాన్న చెప్ నాన్న ఏమాన్న అమౌంట్ కావాలంటే సెండ్ చేస్తాను తరు
ఊ
అంతే కదా
ఆ
ఆ ఏంటండీ మళ్ళీ విశేషాలు
ఆ చెప్పాలా ఏం లేదు
అయిపోయిందా ప్రాజెక్ట్ వర్కు
ఉమ్ లేదు ఇంకా ముట్లేదాన్ని కుట్టాల
అవును నిన్న ఏమో చెప్తివి నాకు నిన్న సారీ మొన్న చెప్పినావు కదా పొద్దునే లేచి ప్రిపేర్ అవ్వాలా అని చెప్పేసి
అదే గెలుకుతున్న
వా
లేచాని కాదు నార్మల్ గా ఖాళీ టైమ్ లో
ఉహు అవునవును ఓకే ఓకే అన్నీ రివిజన్ చేసుకోవాలంటివి కదా ఇంటర్వ్యూస్ కి సంబంధించినవి సరే సరే ఒకే సర్లే ఉండాన మళ్ళీ అయితే
ఆ సరే
ఓకే బాయ్
బాయ్
టేక్ కేర్ హెల్త్ జాగ్రత్త
హ్మ్మ్
వెళ్ళి రా ఏమైనా కానీ ఒకసారి హాస్పిటల్ కి నా మాటిని వెళ్కుండా అట్లే ఉండకు నువ్ మొండిగా
హ్మ్మ్